ఆ హలో విపిస్తుంద స్తె అండి బాగున్నారా
బాగున్నామండి మీరు హలో
మండి
ఉం తిన్నారా ఉమ్ ఎం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఇప్పుడే మా పాప్
ఉమ్ సగం పనయిపోయింది
ఆ ఆ పాపని పండేస్తే నాకు సగం పని అయిపోయినట్టు బఓ కరెంట్ అప్పుడే మీకు ఎంతసేపుయినండి వచ్చి మాకు ఇక్కడ లేదు
మాకి ఆఫ్ ఒకటి అట్లా అయింది చూప్లకెయండి
ఉంటర్ గా
అవును అంటే ఇంకో ఫ్యాన్ ఉంది ఇది బ్యాటరీ ఫ్యాన్ చిన్న ఫ్యాన్ ఉంది ఉమ్ నార్మల్గా ఫ్యాన్ ఉంటది కదా హ్యాండ్బుల్ ఫ్యాన్ హ్యాండ్తో పట్టు కొంటాం కదా అది
అవునా ఓకేఓ
ఏం చేసినారు?
నేనండి ఈరోజు దొండకాయ ఫ్రై, పప్పు
ఓ మాకు నిన్నది
నిన్నదే ఆ చెప్పారు వె ఆ లేదు ఇంకేమండి ఉ ఇంకేం అండి పాపం కాకినాడలో ఒక పాప వరంగల్ల్లోని కాకినాడలో చిన్న
అవును చిన్నప్ప వన్ వీక్ అయింది ఆమె పాప అసలు ఎట్లా మిస్ అయిందో
అదే ఆ పిల్ల పాపం ఎక్కడ పోయింది అని
అదే అన్అన్ ఇంత ఇంత టెక్నాలజీ ఉంది ఇప్పుడు అయిన కూడా కనుక్కోలేకపోతున్నారంటే ఏమనుకోవాలో ఏమో
కదాస్
ఆ ఏమో వాళ్ళ పేరెంట్స్ అస్సలుంప ఇన్ని రోజులు వాళ్ళు ఎట్లున్నారో కదా
ఆ అదే కదా అస్సలు అమ్మా న అసలు నాకు కూతురు ఉందిగద దా నా కూతురు ఎక్కడైనా పోతే కొ నేను అసలు తట్టుకోలేకపోతాను అసలు కొద్దిసేపు ఎప్పుడెప్పుడు ఇప్పుడు వస్తుందన్ అట్లాంటిది ఆ తల్లిదండ్రి ఎంత బాధపడుతున్నారు పాపం
అయినా కుక్కన్నా కనీసం చూపిస్తే బావుండు
చూపించ లేదే ఇంతవరకు అంత అ కుక్క వెళ్ళింటి చూపిస్తుండే
ఆ
అది వెళ్ళిండదు లేకకుంటే చూపిస్తుండే కదా
అంత ఎతికినా కూడా కనిపలేదుంటే ఇంకేం
కనీసం పాప జాడు ఇక్కడగానే అయినా పాప పాపం వాళ్ళమ్మన్నా చూసుకుంటలేదు ఎక్కడ పోతుందని ఏదో ఒటి పాపం ఉ
వాళ్ళ డాడీ అన్న వదిలిపెట్టేది ఇంట్లో వదిలిపెట్టింటే మ్ పాపం
వాళ్లు ఎంత బాధపడుతురు ఎవరన్న కిడ్నాప్ చేసి
మ్ కిడ్నాప్ చేసినా పర్లే ఉందిం టది ఎట్లో కట్ల కనుకోవచ్చు ఎవరన్న కిడ్నాప్ చే కొన్ని ఏమన్నా అయింటేగిన అంతే
ఏమన్నా ఇవి అక్కడ అడవి కదా ఈ ఫారెస్ట్ ఏమన్నా పిక్కుపోయినాయి మార్నింగ్ మా హస్బెండ్ అనే
అదే అట్టే ఉందింటదం అంటే నార్మల్ అడవి ఏం కాదు అది తోట కదా పామాయిల్ తోట
టా
హలో మ్ మరి
నేను అడవి ఫాస్ట్క్కిపోయింది అనుకున్నా చూల్లేదు మ్
అంటే వాళ్ళు పామాయిలకి ఇవి కాపలాగా ఉంటారు చెట్లకి తోటలో ఆ తోట దాటిన తర్వాత కొండుంది.
ఓ
మరెట్టలిన్దో
అదకింటి వింటది అంత దూరం
పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకొ
చూసుకోవాలి అమి ఇంగ జాగ్రత్తగ ఉంటాను మల్ మా ఆయన అంటున్నాడు సుమా అస్సల్ పాపని ఎక్కడికి పంపించద్దు ఎక్కడ ఈరోజు ఇప్పుడు మంచి రోజులు మంచిగా లేవు అదనే కాదు రోజులే మంచిగా లేవు పాపను ఎక్కడ తీసుకెళ్ళిన జాగ్రత్తగా తీసుకురా కో నువ్వు పనిలో పడద్దు పాప ఎక్కడ ఎక్కడికి పంపించద్దు తను ఎవరితో పడుకోవాలంటే పిల్లల్ని ఇక్కడికి రమ్మని చెప్తాడు
ఉమ్ పల్లెటూర్లలోన ఉంటే కనీసం పిల్లలతో ఆడుకున్నది ఉంటది టౌన్ లో అయితే ఇంగ అసలు జాగ్రత్తగా ఉండల్ టౌన్ లో అయితే ఇంకా నాకు ఏం చిక్కుతాదో ఏమో
అదే లాస్ట్ నాక అది పాప ప్రతి సెల్ ఆన్ చేస్తేనే ఫస్ట్ అదే చూస్తా ఆ పాప దొరికిందా లేదా ఆ పాప దొరికిందా లేదా అని అనీ ఊ పొలిటికల్ లీడర్స్ అన్నా వీళ్ళు ఇట్లా ఎమ్మెల్యే వాళ్ళు మినిస్టర్ అన్నా కేర్ గా చూసుకో అంటే ఏమన్నా ఆర్డర్స్ ఇంకా మంచిగా
టెక్నాలజీ వాడి మంచిగా చేస్తే ఆ డ్రోన్స్ అవి ఇ పైనుంచి చెక్ చెయొచ్చు
చెక్ జేయచ్చు హెలికాప్టర్ డ్రోన్స్ హెలికాప్టర్ ఏమో డ్రోన్స్ అయితే డ్రస్ చెక్ చేసే కాదు ఎందుకంటే లోన్ కింద కనపడవు
అంటే కింద కనపడవు కానీ అది ఉంటాయి కదా ఏమంటారు దాన్ని గుర్తు రావట్లేదు వర్డ్ చూడచ్చు ఆ
అయినా ఆరు రోజులు ఆ పిల్ల నీళ్లు అన్నం లేకుండా ఎట్ల ఉందో ఏమో ఏమ అట్లే నాకుదెల్సి ఇల్లు కను కోలేక ఆ పాప అట్లే వెళ్ళపోయింది మ్మే ఎక్కడికన్నా వెళ్ళిపోయింగ అలిసిపోయి ఇంగ పడిపోయిందేమో అట ఇంకా
ఏమో మరి ఇప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేసిన కూడా ఆ పిల్ల బతికే ఉంటది సో కనుక్కోవచ్చు కిడ్నాప్ చేయకుండ ఉంటేనే
లేదంటే దారి తప్పి పాప వెనిక్కి రాలేక వెళ్ళిపోయింది వెన్న కిల్లుక్కుంటూ వెళ్ళిపోయింటది ఆ అందరు కొందరు ఆ పాప ఏడ్స్తుండి సండ్ స డేది చూసినాం అంటున్నారు ఏం చూసినోళ్ళ పాపసురా వచ్చింది కదా ఆ చూసినాం చూసినాం అ ఏం ఇక్కడ సన పాప ఎడన పో
అందరు అదే అ ఆ అందరు అదే అంటున్నారు పట్టీలు జూసినాం జుట్టు జూసినాం
ఆ పట్టీల్ పట్టీల్ రుతది ఏదన్ పట్కుం పికితేనే పాపం ఉ
వీడియోలు తీయడానికి, ఫోటోలు తీయడానికి ఉంటారు.
ఆ ప్రసి ప్రాణవింద తనకులాడుతందు తనకు
అదేద పాపం
మనాకస ఆ పాప చూస్తుంటే నాకు నాకు కూతురి గుర్తుకే వచ్చేస్త వంది నా కూతుర్ని పట్టుకున్నాను ఒక సెకండ్ నేను నైట్ పట్టుకొని బిర్రగా పట్టుకొని పనుకున్నా
మ్ ఆ పాపకి మూడు సంవత్సరాలు ఏమో కదా మాట్లా కనీసం మాట్లాడడానికి కూడా సరి కారాదు కనీసం మ్
ఇంకేంమ్మ
ఒక్కటి పోతే ఒకటి ఒక్కటి పోతే ఒక్కటే అయితానే అన్ని
ఏదో ఇన్సిడెంట్స్ కానీ అంటాము లైఫ్ లో ప్రతి ఒకరు పైకి వెళ్ళి ఉండ ఉండాలి మీరు అందరు వెళ్ళి పోలీస్ మూలమే ఎప్పుడు పోతామో తెలీదు కానీ ఉండము కదా మనమేమి ఇక్కడే ఉండిపోం ఆ వల్సిందిదే కానీ టైం పడుతది
బ
మ్ కందమ్మ ఆహా అవును దేవన్ అనుకో అయితే నిన్న నైట్ దేవన్ము పూజ చేసుకుంటా పాప దొరకళని ముక్కున్నా
ఆ
దొరకాలి అని ముకున్నా ఆ దరఖ సమము ఉహు ఉ ఏవండి ఇప్పుడు ఏం తిన్నారు?
ఇప్పుడు పప్పన్నం క్యారెట్
ప్పన్నం కె కెరట్ ఫ్రైయా, కరీనా
ఫ్రై డైలీ పప్పు ఉన్ ఫ్రై
ఫ్రై తో రైస్
అంటే డైలీ పప్పు ఉంటది. పప్పుతో పాటు ఒక కర్రీ ఏదో ఒకటి ఫ్రై ఉంటది ఒక్కొక్క రోజు ఒకోటి
ఈరోజు పప్పు ఉందా?
పప్పు మధ్యాహ్నం డైలీ పప్పె
ఆ
కర్రీ ఇది ఫ్రై ఉంటది కదా అదొక్కటి చేంజ్ అయితది ఈరోజు క్యారెట్ ఆ మ్
కడు టీ కాఫీ
ఆ సాయంత్రం ఉంటాయి స్నాక్స్ కూడా ఉంటది. టీ ఉంటది సాయంత్రం
ఉ అంత మార్నింగ్
మార్నింగ్ కూడా టీయ ఉంటది టీ అంత టీ లవర్స్ ఏం కాదు. టీ తాగం అంతగా
టీ అయితే తక్కువలో అయిపోతది అనమాట కాఫి పొడి అయితే చాలా కావల్సి వస్తది టీ పొడి అయితే ప అల్దే ఉడుకుపోతు అది నిల్పో ఈ ఎంత కల్సాగ జతే తీన తీర్స్ మ
ఇలాగే ఉంటది
అది కాఫీ అయితే పరమచండాలం ఉంటదు కొన్ని పాలు పడాలి కద ఆ కాఫీలకి పాలు పడాలి అందుకని వాళ్ళు
టీనే చేస్తారు ఎక్కడైనా హాస్టల్స్లో ఇంటీ
ఉ
విలేజ్లో అయితే బా తాగుతారు
అ మాకైతే పశులు ఉన్నాయా మత్త వాళ్ళు మత్త వాళ్ళ దగ్గర మ తత్త వాళ్ళు మా మామ చూసుకుంట ఆడెను వా తగ్గట్టుగా మా పాప డైలీ హాఫ్ లీటర్ తాగుతాది డైలీ తాను తాగడానికి హాఫ్ లీటర్ సపరేట్
ఉ పిల్లలు ఇప్పుడు తాగుతారు పెద్దయితే
తాగరు ఇంకా స్కూల్ అంటే తను స్కూల్ పంపించినామా టెన్ డేస్ లాస్ట్ ఇయర్ అసలు పాల తాగేది కాదు అన్నం కూడా తెనదికిదు ఇంకా పాప
ఆ ఎంత తాగిన ఇప్పుడే
ఇంకేమండి
చెప్పాలి
మీరు దేవుని ముక్కోండి ఇ పాప దొరకాలని
ఆ ముక్కది మేము అసలు టెం ఎక్కడికి పోవడానికే లే ఏదు టైం
హ
కాలేజీలో ఉంటే బాగా వెళ్ళేవాళ్ళం టెంపుల్స్కి
హ ఇప్పుడు వెళ్ళలే అప్పుడు అంతే అది విలేజ్ నేమ్స్ చెప్పద్దండి ప్లేసెస్
అదే ఇక్కడ టెంపుల్స్ మాకు తెలీదు కదా ఇక్కడ ఏమింటాయని తెలీదు కాలేజీలో అయితే ఉండేవి దగ్గర
మా సిస్టర్ కూడా బాగా పోతుంటది ఇంకేమండి
చెప్పాల ఇంకా ఏం చేస్తున్నారు ఇంకా ఇప్పుడు
ఇప్పుడా ఇంకా ఇప్పుడు కొద్దిసేపు ఆగి మరీ ఇంట్లో పని స్టార్ట్ అయిపోతుది మరి ఫోర్ ఫోర్ ఫోర్ టెన్ కల్లా ఫోర్ టెన్ కి పాలు పాపకు పాలు మా ఆయన కాఫీ ఇంకా అసలు కుట్టేది ఇంకంచెం బండలు దుడుకొని ఇల్లుుచుకు పండలుడుచుకొని పూజ చే స్నానం చేసి పూజ చేసుకోవడం
పూ చేసి మళ్ళీ వంట అంతే
ఇదే లైఫ్ అయిపోతుందా ఇప్పుడు ఒకటి నుంచి పోరదాం ఇంకా ఉంటది ఫోర్ ఫోర్ టెన్ ఫోర్ టెన్ అంకా ఉంటా ఇంకా తర్వాత ప ఆ గ్యాప్ ఏ ఉండదు మా పాప స్కూల్ పోతే ఇంత బిజి ఉండ నేము ఎందుకంటే మార్నింగ్ వంటంత వంట సిక్షన్ అంతా మార్నింగ్ అయిపోతుదా ఇంకేముంటది ఇం పని ఉండాదు
ఏమిండదు సాయంత్రం ఇంకా
సరే ఉండనా
మ్ సరే మ్ స